ఏమైంది అండి మీ వాయిస్ సేమ్ కొంచం కూడా వినబడట్లే
మీ వాయిస్ వినపడట్లేదండి
విలబడు
నాకు మీ వాయిస్ విను పడట్లేదండి
ఏం వినబడతాలే ఏం వినబడట్లే
ఆ వినిపిస్తుందా అండీ నా వాయిస్ అ
ఆ ఇప్పుడు వినబడుతుంది ది ఏంది
అవునా
ని వాయిస్ కట్ అయిపోతుంది
ఆ కొంచెం కట్ అవుతుంది కొంచెం వాయిస్ ఉంది హలో
వినిపిస్తుందా నా వాయిస్ మీకు?
హలో
వినిపిస్తుందా అండి హలో హలో వినిపిస్తుందా వాయిస్ హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి నా వాయిస్ వినిపిస్తుందా? హలో
ఆ ఏమైంది అసలు ఏం వినబడట్లే మ్యూట్ అయిపోయినట్టు వస్తుంది.
ఇందులో మ్యూట్ ఆప్షనే లేదు కదండి. స్
ఆ అంటే ఏమి వినబడ ట్లేదు అంటున్నా మ్యూట్ అయిపోయింది అంటే
ఆ బావున్నారా?
ఆ
బావున్నారా అండి హలో
ఆ బావున్నా మీర్ రు బావున్నారా
హా
హలో
చెప్పండి
హలో
ఊమ్మ్
హలో మీ వాయిస్ అసలు క్లారిటీ ఏం లేదు మొత్తం స్టక్ అవుతుంది.
హలో
అ హలో హలో హలో
ఆ హలో చెప్పండి
బావున్నారా అండి?
ఆ బావున్నానండి మీరు బావున్నారా?
ఆ బావున్నానండి ఏం చేస్తున్నారండి?
హ్మ్ అదేం లేదండి ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాం కా వర్క్ అయిపోయి అలా కూర్చున్నాం మీరు?
ఇప్పుడే అండి నేను కూడా వర్క్ అయిపోయి కూర్చున్నాను.
ఏంటి?
ఆ సోరీ
మాబి ఏంటి?
వాచింగ్ మూవీస్, లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్ అండి మీది?
మ్ బుక్సు బుక్స్ చదువుతాను. అంటే, కొంచెం హారర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బుక్సు, మ్యూజిక్ ఇంటాను అప్పుడప్పుడు. మీర్ మీకు మారల్ స్టోరీస్ ఏ ట్రెస్ట్ ఉంటుందా?
ఏంటండీ?
హారర్ స్టోరీస్ మీకంత ఇంట్రెస్ట్ ఉంటుందా?
ఆ ఉన్నాయండి. మీకేమన్నా స్టోరీస్ తెల్సా?
మా అందరూ అంతా పర్ఫెక్ ట కాదు కానీ, కొన్ని కొన్ని తెలుసు. కొన్ని విన్నాను. అంటే చెప్తే విన్నాను రియల్ లైఫ్ జరిగినయని వేరే వాళ్ చెప్పారు ఇట్ల జరి. రిగాయి అని నార్మల్గా చిన్నారి పిల్లల విషయంలో కొన్ని థింగ్స్ జరుగుతూ ఉన్నాయి, అని ఒకరు చెప్పారు. మాకు తెలిసిన వాళ్ళు, విన్నాను. మీ అంటే మీరు ఎప్పుడన్నా ఏదైన్న ఎక్స్పీరియన్స్ చేసి విన్నారా? ద
ఆ చెప్పండి. ఆ చెప్పండి చెప్పండి.
అబ్బ మీ వాయిస్ ఏం వినిపించ లేద అండి?
ఇప్పుడు వినిపిస్తుందా?
ఇప్పుడు వినపడింది. ఇప్పుడు మళ్ళీ ఏం వినేబడట్ లేదు
స్టోరీ చెప్తా అంటున్నారు కదా? చెప్పండి.
బా నాకిబ్బంది యాబ్లమో సర్ చెక్ చేసుకోండి. అసలేం వినిపించట్ల
మీరు ఏదో స్టోరీ చెప్తా అంటున్నారు కదా చెప్పండి.
దెంటియా ఓ పెద్ద స్టోరీ ఏం కాదు కాని, ఆ అంటే, ఒక హారర్ స్టోరీయే. ఒక పర్సన్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేస్ కున్నారు. అయితే, వాళ్ళ అమ్ అబ్బాయి వాళ్ళ తరుపున అమ్మ వాళ్ళకు అమ్మాయి నచ్చలేదు. అంటే ఇష్టం లేదు కానీ, వాళ్ళ అబ్బాయి కోసం చే ఒప్పుకున్నారు అయినామె కూడా వాళ్ళ ఇంటికి కూడలయినా కానీ అంత న నచ్చలేదు అయితే వాళ్ళు సమ్ ఏదో ఆమెకు వాళ్ళ ఇద్దరికి పిల్లలు కాకుండా తను ఏదో చేసారట ఇంట్లో వాళ్ళే అరి అయితే వాళ్ళు అసలు చాలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అమేకు కన్సీవ్ అయి అబౌట్ అ అయితా ఉండేది ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ఎందుకల్లా జరుగుతుంది అం టె ఇట్లా ఇలా ఇంట్లో వాళ్ళే కాకుండా అట్లా చేసారని వాళ్ళు చెప్పారట ఇప్పటిక వాళ్ళు అదే ఫేస్ చేస్తూ ఉన్నారట స ఇంకాం కింద ఫ్యామ్ ఇగ అవ్వలేదు చాలా అంటే చాలా సఫర్ అయితూ ఉన్నారట ఆమె హెల్త్ మస్త్ ఇష్యూస్ వచ్చాయట ఆమె్ చానా హెల్త్ ఇ ష్యూస్ వొచ్చాయట వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఆ హస్బెండ్ కూడా కొంచెం రష్ సో
హ్మ్మ్
నాకు
మీతో